హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం
నా వాయిస్ బ్రేక్ అయితందా
ఆ ఇప్పుడు వినిపిస్తాంది తీయన్
చెప్పండి
నమస్తే అండి
నమస్తే అండి
సైడ్ కొంచెం గాలి ఎక్కువ వస్తది
నాలెక్కువుందా
ఆ ఒక కొంచెం సరి చేసుకోండి
చెప్పండి
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఆ అంటే మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు పండుగలని
మీ సైడ్ ఎట్ల చేసుకుంటారండి
అంటే మా సైడ్ అయితే ఇప్పుడు దసరా అయితే మేము లెవెన్ డేస్ చేసుకుంటాము అం టెన్ డేస్
హుమ్
మార్నింగ్ లేచి ఇక్కడ పొద్దున్న లేచేసి స్నాలు చేసేసి గుడికెళ్తాము
హు మ్
కెళ్ళొచ్చి అక్కడ పూజ చేసేసుకొని మార్నింగ్ వచ్చి అంటే ఇంకా ఏం నాన్ వెజ్ ఏమి తినమన్నమాట ఆ టైమ్ లో లో
హు మ్
ఇంకా టెన్త్ త్ డే రోజు ఇంకా విజయదశమి ఆ రోజు కూడా సేమ్ మనం పోయి ఒక చెట్టు ఉంటది జామ్మి చెట్టని దానికి పూజ చేసుకొని ఇంగోచ్చి ఆ నెక్స్ట్ డే ఆ టెన్ డేస్ అయిపోయిన నెక్స్ట్ డే నాన్ వెజ్ తింటాం
మ్ హు
ఇంకా సంక్రాంతి కూడా అంతే సేమ్ మనము ఆ త్రీ డేస్ ఫెస్టివల్ కదా?
ఉమ్
భోగి రోజు అయితే మనం భోగిపళ్ళు పోసుకుంటాము చిన్న పిల్లలకి
ఉమ్
హుమ్ సంక్రాంతి నెక్స్ట్ రోజు కదా ఇంక ఈ రోజు నైట్ ఎ బా మంచిగా అం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటాం మార్నింగ్ లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ లే ఇంకా ముగ్గులు అన్ని ఎసి మార్నింగ్ అంతా గొబ్బెమ్మలు పెట్టేసి అంతా రెడీ చేసేసుకొని పూజ చేసేస్తాం పూజేసాక వీళ్లు అంటే మనకు ఉ హరిదాస్ లో ఎవరో వస్తారు వాళ్ళు బియ్యం పెట్టించు వెళ్తరు అంటే ఇంకా చాలా మంది అచ్చి బియ్యం పెట్టించుకోని వెళ్తా ఉంటరు
ఉహు
ఉమ్ మీ సైడ్ ఏం వంటలు చేస్తరు ఆ ఫెస్టివల్స్ టైమ్ లో గ
పిండి వంటలన్నీ చేసుకుంటామండి మేము కూడా
ఆహా
సద్రోట్లోనూ ఉల్పిండి మొబైల్ లో ఇది ఉండవు అన్ని చేస్తాం మేము కూడా
ఆహా
ఉమ్
అవున్లెండి అంటే పండగ ముందు రోజా లేదంటే ఒక వన్ వీక్ అట్లా ఉండంగానేనా
పండుగ ముందు రోజు రొట్టెలు పండుగ రోజు ఓలేలు తర్వాత రోజు చికెన్లు మటన్లు బిర్యానీలు
ఉమ్ మీ మీరు ఎట్లా చేసేది బిర్యానీ ఎమన్న ప్రాసెస్ గుర్తుందా?
మేము అమ్మ చేతి వంటలు ఫాలో అయిపోతామండి.
అంటె ప్రాసెస్ ఏమ్ గుర్తులేద
ఆ ఉందండి
ఏది ఎట్లా చేస్తారో చెప్పండి మీరు ఎట్లా చేస్తారోచెప్పండి నేనే చెప్తా తర్వాత
మీరు మెల్లగా మాట్లాడండి
ఉమ్ సరె సరె
ఉమ్మ్ మేము చికెన్ తెచ్చి దాన్ని కడుక్కొని
ఉమ్
దాంట్లకీ బిర్యానీలక్ కావాల్సిన ఇవన్నీ బిర్యానీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా
ఉమ్
పెరుగు, ఉప్పు, నిమ్మకాయి, ఆనియను, పచ్చిమిర్చి, అన్ అన్ని కట్ చేసి
హూమ్
ఉప్పు కారం వేసి
ఉమ్
అన్ని వేసి కా బాగు కలిపి ఢీ ఫ్రిడ్జ్ లోన ఫ్రిజ్ ఇందులోనా ఒక అర్ధగంట శెపు మ్యాగ్నేట్ చేసి
ఉమ్
ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని పోపు పెట్టుకొని ప్రెజర్ కుక్కర్ లో కేసి ఒక టూ విజల్స్ వచ్చినాక ఆఫ్ చేసి
ఉమ్
అర్ధం ఉడికించిన అన్నాన్ని తీసుకొని అన్నం మొ లేదు ఈపీసులోక్కదగ్గరేసి వాటరేసి మరీ ఇంకొక రెండు విజిల్లు తెప్పిస్తామండి
క ఉండండి
ఉమ్
అంటే పెరిగేందుకే పె పెరుగెందుకు వేసేది?
పెరుగూ
అ
స్మూత్నెస్ బావుంటదండి పెరిగేస్తే
ఉహు
ఉమ్ నెయ్యి, పెరిగేస్తే స్మూత్ బావుంటది. అన్నము ఒక దానికి ఒక అంటే అతుక్కోకుండా విడివిడిగా వస్తది. ఉ
ఉండండి మీరు ఎక్కువ అంటే యూట్యూబ్ ఛానెల్స్ ని ఫాలో అయ్యి చేస్తారు.
చేస్తాం
ఉహు
మ్
అంటే మీ మీ సైడ్ రవ్వ లడ్డూలు అట్లా ఏమన్నా చేస్తారా?
ఆ చేస్తామండి.
ఎట్లా చేసేది అది స్వీట్?
రవ్వ లడ్డులుకి రవ్వ ఓలిగ రవ్వ తీసుకుంటారు. బొంబయి రవ్వ తీసుకు
హలో
చెక్కర తీసుకొని పాకం పట్టి జీడిపప్పు కిస్మిసు వేయించుకొని నెయ్యిలోన పాకములకి రవ్ వేసి కలిపెట్టుకుంటూ జీడిపప్పులన్నీ వేసి అతికిచ్చుకుంటూ ఉంట్లు కట్టుకోవడంమేనండి.
అవునండి
ఉమ్ చాలా టేస్టీగా బావుంటాయి.
ఆహా ఇంకా మీరేమన్నా అడగ మేము రవ్వలడ్డునా
మ్
రవ్వలడ్డయితే మనం హుహమ్
కొబ్బరి తురుముకొని కొబ్బరిలో పొరలిస్తే బావుంటాయి ఉండలు.
ఉహు
ఉమ్
నెయ్యిలో అది వేయించుకోవాలి.
మేము వేయించుకుంటామండి.
ఆ నెయ్యలో వేయించుకొని షుగర్ అనేది కొంచెం మనం మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకొని ఆ ఇప్పుడు వేయించిందాంట్లో కలుపుతాము. కల్పేసి ఇంకొక మనము మది నెయ్యిలోన జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకుంటాం.
మ్
అవి వేయించుకొని ఈ ఆ కొన్ కొద్దిగా వే కాచిన పాలు తీసేసుకొని ఈ రవ్వ రవ్వలోకేసేసి పాలు ఇవన్నీ ఏసేసి
అవి చాలా రోజులు స్టోర్ ఉండవండి
ఉహు
మ్ మేము చెప్పిన ప్రాసెస్ తో చేస్తే
అహ్
ట్వంటీ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్నా ఏం కాదు మీరు చెప్పిన ప్రాసెస్ తో చేస్తే టెన్ డేస్ ఉన్నా కూడా
మ్
ఆ స్మెల్ ఒచ్చేత్తయ్
మ్ హుమ్
హు మ్
అంటే ఏదో ఒకటి కదా ఎ తినే తినే కంచం
ఎట్లయినా బాగుంటుది మీరు చేసినేది నాలుగైదు రోజుల వరకే బాగుండేది
అంతే టూ త్రీ డేసే కదా మనం కూడా తినేది
హు మ్
అంతే సరిపోతుందని మేము ఇట్లా చేసి సుంటాలు కట్టేసుకుంటాం ఇంకా
హు మ్
అవును మీ సైడు పూజలు చేసినప్పుడు మామూలు నార్మల్ పూజలు చేసిన ప్రసాదాలు ఏం చేస్తారు
మేమ్ చిత్రాన్నము పులిహోర కేసరి బెల్లం అన్నము పొంగల్ అన్నము హు ఇట్లాంటివన్నీ ప్రసాదం చేస్తూ ఉంటాము
మ్హు ఈ బెల్లం అన్నం అది ఎట్లా చేయడం
బెల్లం బియ్యం అన్నం చేసినట్లే బియ్యం కడిగి నానపెట్టేసేసి అన్నం ఉడికేటప్పుడు కాస్త పాలు బెల్లము కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరా లేదంటే వేరుశనగలు వేయించి
మ్
వేరుశెనగలు పేస్ట్ చేసి
హు మ్
ఆ పేస్ట్ అన్ని ఎసి నెయ్యి ఎసి జీడిపప్పు ఏసి
హు మ్
బాగా ఉడికించుకుంటే బెల్లం అన్నం అదే చక్కర పొంగలు తయారవుతది
మేమేం అన్నీ ఏయం కానీ జస్ట్ అన్నం అ బియ్యం నానబెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆ గ్యాస్ మీన పెట్టేసి ఒక సెవెంటీ పర్సెంటేజ్ అట్లా ఉడికినంకా మనం బెల్లము నెయ్యి పాలు వేసేసుకొని ఇంకా రైస్ మాదిరి చేసేసుకుంటాం అన్ని ఐటమ్స్ ఏం యాడ్ చేయ్యము
మ్ హు
మ్
ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటదండి తినడానికి
అంటే మామూలు శనగపాయసమని ఉంటుంది కదా
హు మ్ శనగ బాళ్ళది
ఆ అదెట్లా చేయడం అది
శనగ బాళ్ళు ఫస్ట్ కడిగి ప్రెషర్ కుక్కర్ లో మూడు విజిల్లు వచ్చేదాకా ఉడికించి
మ్
రవ్వ వేసుకోవాలి దానికి ప్ రవ్వ వేరే వస్తదది ఆ రవ్వ తీసుకొని వచ్చి దానికి కాసేప్ నాన బెట్టి
హు మ్
బెల్లమ్. చిన్నగా దంచుకొన్ పక్కక్ పెట్టేసి కరిగించాలా ఏమన్న గలీజుంటే పక్కకి కంటైనర్తొ తీస్కుంటే గలీజొచ్చేత్తది.
హు మ్
శనగ బెల్లు ఉడికిన దాంట్లకి రవ్వ వేసి ఉడికించి కాసేపు ఐన తర్వాత
హు మ్
బెల్లము కొబ్బరీ.
ఉమ్.
మేసి ఉడికించి ఆ తర్వాత నెయ్యి లే జీడిపప్పు కిస్మిస్ వేయించిన్నేవ్ బోస్కుంటె
ఉమ్.
పాయసమనేది చలా బాగొస్తది.
ఉహూ.
ఉమ్ కొంచెం కలర్ కోసం ఉడికేటప్పుడే మనం పసుప్పొడేస్తే ఇగ ఎల్లో కలరొస్తది పాయ్మసంతా గుడా.
ఔన్లేండి అంటె పల్ యల్లో కలర్ రావాల్లా అట్ల పసుప్ అదే పనిగా వేస్తారా.
ఆ ఏస్తె బాగుంటదండి.
ఉహు ఔన్లేండి.
ఆ టైపాఫ్ చేస్కుంటె బాగుంటదండి.
ఇంకా అంటె వేరే విధంగ కూడ్ చేస్తార.
ఆ చేస్కుంటరండి కొంతమంది కొబ్బరీ ఎయ్యరు.
ఉమ్.
ఒట్టిగా పాలొక్టే యేస్కొని.
ఉమ్.
అదే వో పాయ్సం రవ్వ అనేది గోధుమల్ది చాలా పెద్ద రవ్వ వస్తది చిన్నది ఉప్మా రవ్వ వచ్చినట్ టు వస్తది ఉప్మా రవ్వ యేస్తరు పాయ్సం రవ్వ వేస్తరు.
ఉమ్.
ఎవ్రేకేది కావాల్లొ అది వేస్తరు.
యాక్చువల్లీ నేనైతె అంతెనూ నేను ఉమ్ సేమ్యాల్ పాయ్సమైతె నాక్ తెల్సూ.
ఉమ్.
జస్ట్ అంటే మేము సేమ్యాలు అవేయించుకొని నెయ్లో ముందే
ఉమ్.
అండ్ ఆ ఆట్ల్ని ఉడకబెట్టేసి
ఉమ్.
పాలేసేస్సి కిస్మిస్ అవన్నీ ఏసీ కొబ్బరేస్తె మనక్ టేస్ట్ బాగొస్తుంది.
ఉమ్.
ఈజీ ప్రాసెస్ అన్మాటది.
ఔను.
ఉమ్ అదైతె కొంచం బాంటుంది కొబ్బరి వెస్తె కొంచెం టేస్ట్ బాగొస్తుంది మన్కి. పంటిక్ తగిల్నప్పుడు.
ఊమ్.
ఊమ్. అట్ల చాలా బాంటాయి స్వీటె స్వీట్ ఆ మీరు హాట్ కూడ్ చేస్తాంటార.
హాట్ తక్కువండి.
స్వీటే ఎక్కువ.
ఊమ్.
ఊహూ. ఓకేండి.
ఒకే అండి.